హలో
హలో
ఆ ఏం చేస్తున్నవ్
ఏం చేయలే కాళీ స్పీకర్ ఆన్ చేయలేమా దీంట్లో
ఆహా చేసేకయ్యడి
ఊమ్
ఆ నేను ఇప్పుడే ఒక మూవీ చూసాను అనమాట ప్చ్ అది చాల బాగుంది దాని పేరు వచ్చేసి కపుల్ ఫ్రెండి నువ్వు చూసావా ఎప్పుడైనా
కపల్ ఫ్రెండ్లి నా ఊహ్మ్ చుల్లె
ఆ అది ఏమండిష్ స్టోరి హీరో హిరోన్ పెయిన్ ఉంటారు హీరో వచ్చేసి నీకు మ్యాడ్ మూవీ తెలుసా
ఆ తెలుసు
దాంతో డీడీ ఉంటాడు కదా
ఆ
వాళ్ళ అన్నయ్యే అనమాట మూవీ తీసిండేది
ఆ కొత్త మూవి నా ఇది
ఆ కొత్త మూవీనే
ఆ మిస్ ఇడియాది కదా సిమయానా ఆ నా హీరోయిన్ ఆ హీరోయిన్ అవును
ఆ నందు హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ సన్మాటా
ఆ
ఆ ఇంకా హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు
ఆ
ఇంకా హీరోయిన్ క అప్పుడే పరిచయం అయితుంది ఇకా ఆమెకు ఇంట్లో పరిస్థితుల వల్ల ఆ హీరోలు హీరోయిన్ ఒకే ఇంట్లో ఉంటారు
అ
ఇలాగా వాళ్ళ పరిచయం స్నేహి మగా మార్తుంద అనమాట
ఆ
ఇంకా హీరోయిన్ కూడా హీరోకి మంచి జాబ్చ్చే దర్ లా అన్నిీ చెప్పింటుంది
అ
ఇంకా వాళ్ళు పెళ్లిి చేసుకున్నాం అనుకుంటే గనో
ఆ
ఆ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అందు కనేసి హీరో ఆ చాల బాధ పడిపోతారు ఇకా హీరోయిన్ ఎలాగైనా ఒప్పించు ఒప్పిద్దాం అని చూస్త తగినా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు ఆ టెన్షన్స్ తో ఆమెకు బాలేదన్నమాట
హ్మ్
గందు కనేసి ఆమెకు అట్లే స్పృహ తప్పి పడిపోతుంది
హ్మ్
ఇంకా అలాగా ఆమె గతాన్ని ఇంకా కొన్ని రోజులకి డాక్టర్ డాక్టర్స్ చెప్తారనమాట గతాన్ని అంత మర్చిపోతుంది చనిపోతుంది అని ఇకందుకు మన హీరో బాగా మంచిగా బయటకి పిలిచికుపోయి లైఫ్ అంటే ఏమో చెప్తాడు అప్పుడు ఇంగ కొన్ని రోజులకి ఆమె చనిపోతేగిన
హ్మ్
ఇంకా హీరో అప్పుడు అంటాడనమాట ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఉ ఉంటామో పోతామో తెలీదు. ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్తరో తెలీదు అందుకే మనం చనా జాగ్రత్తగా అందరినీ చూసు కొళ్లాన్ని
ఉ హూ
అంటుంది
హ్మ్ సరే హీరోయిన్ లాస్ట్ చనిపోత్ తుందా
ఆ చనిపోతుంది హీరోయిన్ లాస్ట్ కి.
హ్మ్
అందుకు బాదెస్తుంది కొద్దిగా.
హ్మ్
ఆ మీరు ఏ మూవీ చూస్తావు నువ్వు హ్మ్
రీసెంట్ గా అంటే ఆ
హ్మ్
ఇదేంది ఇరాఉంది ఆంధ్రాకిింగ్ తాలూకా జూష్ణ ఆ ఆంధ్రాకింగ్ తాలూకా జూష్ణ
ఓ మీకు రామ్ అంటే ఇష్టమా మీకీ
ఉ ఇష్టం
ఆ దాంతో భాగ్యశ్రీ కదా హీరోయిన్.
హ్మ్ భాగ్యశ్రీ బాగుంటుంది దాంట్లో
బావుంటుందా సినిమా ఎలా ఉ ఉంది
సినిమా బావ్ంది నువ్ చూసా
అహా చూల్లేద్ అందుకు ఎలా ఉందో తెలుసుకుందామని
వుంటుంది. ఎట్లా అంటే అది హ్మ్ రెండు గుర్తు చేసుకుంటా.
ఆ
ఆ హీరోకి రామ్ కి వచ్చి ఒక ఫేమస్ హీరో అంటే ఇష్టం అనమాట.
అందులోనా
ఫేమస్ హీరో అంటే నువ్ చూసింటవు కదా ట్రైలర్స్ లో ఒకడు ఉంటడు ఉపేంద్ర అనేసి హ వాడ్ హ్మ్ తమిళ్ కేరళనా ఏమో
మాలియాళం
హా మలీయాళం హ్మ్ ఆడ హీరో వాడికి వాడిని కనడాన
కనడ
ఆ హీరో అంటే రామ్ కి చాన ఇష్టం అనమాట ఇన్స్పిరేషన్ చిన్నప్పుటి నుంచి ఇన్స్పిరేషన్ ఈ రామ్ అనేవాడు చిన్న పల్లెటూరులో ఉంటారు అనమాట అంటే వాళ్ళకి ఆ చదువు అవన్నీ ఏమి ఉండవు కానీ వాళ్ళ నాన్నే రామ్ వాళ్ళ నాన్నని ఫస్ట్ ఆపిల్లోని అంటే రామ్ నీ బడిలో చేర్పిస్తాడు
రామ్ నీ బళ్ళో చేర్పి
ఆ వాల్ డాడి ఫస్ట్ ఫస్టే ఆ ఊర్లో నుంచి అప్పుడు ఆ ఊర్లో వాళ్లంతా ఎగతాళి చేసారనమాట ఏం చదువు ఆ ఏం చదువు తో అంటే వాళ్ళది అంటే ఎక్కడో కొండల్లో ఉంటుందా ఆ ఇల్లు వాళ్ళ నాన్న పంతులు అనమాట మీ నాన్నతో పాటి నువ్ రెండు మంత్రాలు నేర్చుకొని పూజలు చేసు కోకుండా నీకెందుకు రా చదువు అది ఇది అని మాట్లాడతారు ఆ ఎకతాళిగా మాట్లాడతారు అప్పుడు చానా భయపడతాడు అన మాట స్కూల్కి పోయేకి మళ్ళా స్కూల్ కి పోయినాడు జాయిన్ చేర్పించేటప్పుడు టీచర్ కూడా అట్లే మాట్లాడతాడు ఎగ తాళిగా మాట్లాడితే అప్పుడు చాన బాధేసి ఒక పద్యం నేర్పించి వాళ్ళ నాన్న
వాళ్ళ నాన్న ఒక పద్యమ
ఆ పద్యం నేర్పించి ఉంటాడు పిల్లల ముందర పాడరా అంటే భయపడి అంటే అందరు అట్ల ఎ మాట్లాడినాడు కదా భయపడి నోరు నుంచి మాటే రాదన్న మాట
అయ్యో
పిలుచుకని పోయి వాళ్ళ నాన్న కూడా తిడతాడన్న మాట నీకు నేర్ ప్పించా కదా ఆడేందుకు అట్లా అయిపోయినావు అది ఇది అని వాళ్ళ నాన్న కూడ చాన కొట్టి తిడతాడు
అయ్యో ఉమ్
అప్పుడే రేడియో నుంచి ఒక సాంగ్ వస్తుంది అన్న మాట పైకి ఎంద ఉంటుంది చూడు రామే పాడినాడు అది స్టేజ్ మీద వస్తుది రేడియోలో నించి అది దానికి హీరో ఎవర ఎ సాంగ్ ఇది ఉపేంద్ర
ఉపేంద్ర ఇంకందుకు
చానా ఆ పాటనే నేర్చుకొని చా ఇన్స్పిరేషన్ అయ్యి
ఆ
ఒక రోజు వెళ్తారు మళ్ళ వాళ్ళ డాడీ చెప్పి నేను వెళ్తాను నేను పాడతాను నేను స్కూల్ కి వెళ్తాను అండి మళ్ళ పీల్చుకొని పోతాడు వాళ్ళు నాన్న అప్పుడు పిల్లల ముందర అంతా పద్యం పాడి మంచిగా సారువు మెచ్చుకుంటాడు
ప్రశంసలు అందుకుంటాడేమో మన రా
అప్పుడు మంచిగా మా స్కూ లో చదువుకుంటా ఉంటారు
ఆ
ఇంకా వాళ్ళతో పాటు ఇంకా ఊర్లో నుంచి వాని చూసి అందరు ఆ బడికి చేర్పిస్తారు ఇ వీళ్ళకి పెద్దయితారు వీళ్ళకి అంటే వీళ్ళది ఓడ్డున అంటే కొండలలో ఉంటుంది కదా ఈళ్లు స్కూలుకి పోవాలన్న అంటే పట్టణం కి అంటే టౌన్ కి వెళ్లాలన్న ఆ ఒక రివర్ ఉంటుంది అది దాటి వెళ్ళాలి దానికి ఈ బ్రిడ్జ్ ఉండదు ఏం ఉండదు ఈ పడవుల వెళ్ళాలా పడవలో వెళ్ళాలా అట్లా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటి వాడి పేరుేం అంటే జాతిరత్నాలు మూవీలో ఉంటాడు జింగకుడు
ఓకే ప్రియదర్శ
ఆహా వాడు కాదు ఇంకోడు
ఇంకొకడు
హీరో కాకుండా ప్రియదర్శన్ కాకుండా ఇంకోడు ఉంటాడు జ
ఆ
అ వాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళద్దకి ఆ గీతకు లా
ఆ
వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా పెద్ద అయిపోయింటారు ఇంకా జాబ్ కోసం వెతుక్కుంటా ఉంటారు వాళ్ళు
ఆ
ఈ హీరో రామ్ క వచ్చేసి ఏ సినిమా రిలీజ్ అయినా టౌన్ కి వెళ్ళి ఉపేంద్రనాథ్ అయితే టౌన్ కి వెళ్ళి చూస్తాడనమాట కానీ అక్కడ ఒక గొడవ అయింది పుట్ంది అంటే అంటే ఇప్పుడు రామ్ అనేవాడు ఉపేంద్ర కి సంబంధించిన హీరో ఇప్పుడు ఉచ్ ఇంకోరు దానికి ఆపోజిట్ లో ఇంకో హీరో ఇష్టం కదా అంటే యూత్ ఏ వాళ్ళు కూడా అట్ల వీళ్ళు వీళ్ళు ఆ అట్ల గొడవ పడి ఆ ఆ సినిమా థియేటర్ దగ్గర గొడవ చేస్తారు హు గొడవ చేస్ తారు ఆ అప్పుడు నుంచి వానికి అల్లో అల్లో ఉండదన్న మాట సినిమా థియేటర్ లోకి అ గడవ చేసే టప్ అప్పుడు ఈ రామ్ వచ్చేసి హీరోయిన్ మీద రాయి ఏస్తాడు
ఓకే
థియేటర్ వాళ్ళ నాన్నది వాళ్ళు కూతురు అన్నమాట సినిమా థియేటర్ లో అది ఉన్ టుందన్నమాట భాగ్యశ్రీ యూ భాగ్యశ్రీ ముంజరే రాయి ఏస్తాడు అప్పుడు అది అప్పుటి నుంచి వాడు ఫస్ట్ లుక్ యూ అన్నమాట హీరోయిన్ ని
ఓ అప్పుడు చూడగానే పడిపోతాడా
హా పడిపోతాడు అ మళ్లీ ఇంకా ఏం జరుగుతుందంటే ఇన్ చిన్న చిన్నగా ఇద్దరిదీ సేమ్ కాలేజ్ ఏ అలా చిన్న చిన్న చిన్ తిన్నగా పరిచయం అయ్యి లవ్ లో పడతారు ఆ తర్వాత ఇది ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలుస్తుంది హీరోయిన్ వాళ్ళ నాన్న కి
అవునా
ఉమ్మ్ హీరోన్ ను వాళ్ళ నాన్నకు తెలుస్తుంది సేమ్ ఆ రోజు ఎట్ల ఎగతాళి చేసినారో అంటే చిన్నప్పుడు ఎగతాళి చేసినారు కదా వాన్ని అట్ల వాన్ని ఆ అట్లే తలుగు ఎస్తారు ఏముందిరా నీ ఊర్లో ని నా కూతుర్ని ఇవ్వడానికి అంటే వాడే ఏమి చెప్ తను అంటే నా ప్రాణం కంటే ఎక్కువ గా చూసుకుంటా అంటే వాళ్ల నాన్న ఏమంటాడు అంటే నీ ప్రాణానికే విలువ లేదురా నా దృష్టిలో నీకి ఎలా ఇవ్వను నీ కూతురికి అంటాడు నా కూతుర్ని అంటాడు అంత చానా ఫీల్ అయితాడు తావాడు ఇంకా అప్పుడు వాళ్ళ అంటే కొండలలో ఉంటుంది కదా వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు లో కరెంట్ కూడా ఉండదు
అవునా
నా అందు కనేసి ఇంకా చాలా ఊరి ని తక్కువ చేసి మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతాడు
ఓ
మాట్లాడితే వాడుకి అప్పుడు చానా ఇది అయిపోతున్నా వాని కొడతారు చాలా బాగా వాడు వెళ్ళిపోతా అంటాడు కానీ ఆ సాంగ్ గుర్తొస్తుంది వానికి అప్పుడే
పదరా పదరా అనే సాంగ్ ఆ
లీ లీ పడు పడు పః ఆ సాంగ్ గుర్తొస్తుంది అప్పుడు మళ వాడు తిరిగి వానికి కౌంటర్గా మాట్లాడతాడు అంటే నీ సినిమా హాల్ కన్నా నా మా ఊర్లోని ఆ కొండల లోని నేను ఒక సినిమా హాల్ పెడతా నీకంటే ఎక్కువగా పెడతా అంటే నీకన్నా పెద్దదిగా కడతా అని చాలా మేజెస్ పోతాడు అప్పుడు హీరోయిన్ వాళ్ళన ఎందో నవ్వుకొని గమ్మున అయిపోతాడు కానీ వాడు నిజంగానే వాళ్ళ ఊళ్లో సినిమా థియేటర్ కడతాడు అది వాళ్ళ నాన్న ఉండే దానికన్నా పెద్దది
పెద్దదా
అతే దానికి మధ్య మధ్యలో చాలా చేస్తాడు ఆ కొన్ని రోజులు ఉ ఇసుక అమ్ముతాడు వాడు సముద్రంలో నుంచి ఆ మళ్ళ వాళ్ళ ఊర్లో ఉన్న జనం అంతా వాళ్ళ నాన్నకి మా నాన్న కింద పనికి పోతా అంటారు బీడుమాని పప్పించేసి నాతో పాటు రండి వని కన్నా అంటే తనకన్నా నేను చాలా కూలి ఎక్కువ ఇస్తాను మన పని మనం చేసుకుందాం ఒకరి కింద ఎందుకు బతకడం అని చెప్పేసి ఇసుకమ్ ఆ పిలుచుకొని పోయి ఆ పిలుచుకోండి బ ఈస్ కమ్మింగ్ వారి థియేటర్ అయితే కడతాడు ఆ ఊర్లో
ఆహు
ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది ముందు నుంచే జరుగుతా అంటె నేను చెప్పాలె ఇప్పుడు చెప్తానా ఉపేంద్ర ఓ సినిమా తీస్తు అంటాడు అస్తా సినిమా చనా ఫ్లాప్స్ వస్తాయి అన్నమాట ఉపేంద్రకి అందుకని ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే నేను చేసే ఇ ఇప్పుడు చేస్తా ఉంటాడు కదా సినిమా ఆ సినిమాకి నేను మనీ ఇవ్వలేను నీవన్నీ ఫ్లాప్స్సఉన్నాయి అని చెప్తాడు
ఓ
ఆ సినిమా కోసం వీనికి మూడు కోట్లు కావలా ఉపేంద్రకి ఎవరు సాయం చేయరు ఆ రామ్ ఏం చేస్తాడు హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికే పోయి సినిమా థియేటర్ నమ్మేసి మూడు కోట్లు తీసుకొని వాన్ బ్యాక్ బ్యాంక్ అకౌంట్కి వేస్తాడు ఉపేంద్రకి అది ఉపేంద్ర తెలుసుకొని నీ ఎవరు ఎవరు ఎవరు నా అంటే అభిమాని ఎవరు అనేసి తెలుసుకుంటా వాళ్ళ ఊరికు వస్తాడు
ఆ
హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది అంటే హీరోయిన్ వాడు ఎట్లా ఒప్పుకునింటాడు వాళ్ళ నాన్నతో సినిమా థియేటర్ అమ్మేస్తాను నాకు ఇంత డబ్బులు ఇవ్వు నేను మీ కూతుర్ని కూడా వదిలేస్తాను అని చెప్తాడు
అందుకు హీరోయిన్ బాధ పడకుంట
ఇంకో పెళ్లి కొప్పుకునింది ఇప్పుడు ఉపేంద్ర వచ్చి వాళ్ళ ఆ హీరోయిన్ ఒప్పించి అలాగేం రామనగరి కదా రాము ఉపేంద్ర కలుస్తారు మళ్ళ హీరోయిన్ కూడా వస్తది